హలో హలో హలో వినిపిస్తుందా
మిస్టేక్ లో నువా ఆ వినిపిస్తుంది నువ్వు చే నెంబరే కాపీ పేస్ట్ చేసినాం
అవును
ర నాకు నీ పో చేసమేమో అనుకున్నా కట్టవ్వకుండా చూడకు
సరే ఓ
సరే నువ్వు మాసపూర్ నుంచి చేయిండవచ్చు అని అనుకున్నాను
లేదు నిన్న ఆ ఫోన్ వన్ చేస్తసాను అదే నేను చూస్తున్నా ఇంకా నేను మీ యాప్ ఓపెన్ చేసి పెట్టిన వాడు బెటర్ అయింది రెండు ఫోన్ల ఓపెన్ చేసి
ఆహా
చేస్తావా అన్నట్
రెండు స్తున్నవా
ఆ ఆనేసి
ఆ ఏం చే ఏం చేస్తున్నావ్?
ఉహు ఏంటనే ఆన్ చేసిన ఉమ్
మీ బాబు పేరేం వేరు పేరు గుంరించే మాట్లాడుకోద్దేమో, ఏముంది ఎంలే ఇప్పుడే పేపర్స్ లైన్స్ కొడుతున్నా, మా హస్బెండ్ కి ఏంటి అసైన్మెంట్స్ ఉన్నాయంటే
ఆహా అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేసిస్తవేమో ఇంటికాడ, నువ్వేమన్నా జాబ్ కు ప్రిపేర్ అవుతాన్నవా?
నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వట్లేదు, చదుతున్నా నోటిఫికేషన్ వేసినా చదువుతున్నా చదివాక నెక్స్ట్ నువ్వు ఏడవరకు చదువుకున్నవు ఉమ్ ఉమ్ ఇంటర్ వరకి చదివావా, ఎక్కడ చదివినవ్ అంటే మీ వావ్ గవర్నమెంట్ లోనేనా
ఆ టెన్త్ వరకు గవర్నమెంటే, ఆ ఇంటరు ప్రైవేట్ హాస్టల్ ఎళ్లిన లేడీస్ హాస్టల్. ఉమ్ ఉమ్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఏమో గవర్నమెంట్ చదువుకున్నా.
ఆహా టెన్ టెన్త్ ఎక్జామ్స్ ఎప్పటినుంచి స్టార్ట్? టె ఏమన్నా తెలుసా?
ఆ రేపన్నుంచే నంటగా
రేప నుంచా సెకండ్ట్స్ ఆ అవును రేప నుంచే అన్నరు అవున్ లే, సెకండ్ సాటర్డే రోజే పెడుత్ తున్న పాపం ఆంటీ
అవునవును అదే పిల్లల గుడ హాఫ్ డే స్కూల్స అని అంటున్నారు కదా.
ఆ ఆ మండే నుంచి కదా వాళ్ళకి, మండే నుంచే
డేగా మండే నుంచి
ఆ యాక్చువల్ గా ఎల్లుండ్, ఆ సండే నుంచి స్టార్డే సండే కాబట్టి
హు అంతే హ హా హు నీకు ఎవరో చెప్పారు మా అత్తయ్య గారికి ఏమొ ఆఇందని
ఆ రీసెంట్ గా ఎవరో చెప్పారు మా వదిననో మా మా వదిన చెప్పారనుకుంటా
ఆహా అవును ఆమెక్ కు స్టమక్ పెయిన్ బాగా వస్తుంది
మ్ హమ్
ఆ ఏమైందని హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ ఇచ్చుకున్నది అల్ట్రాసౌండ్
ఉహు
హు తీయించుకుంటే కిడ్నీ లో స్టోన్ ఉంది అది మళ్ళా లాగుందంట పెద్దగుందంట సైజు ఉ ఉ కరిగిపోయెంత లేదు అ సైజ్ ఎక్కువుంది సర్జరీ చేసి తీయాలి అనేసి అన్నారు
ఆహ
ఉ ఇగ సర్జరీ అనేసరికి ఆగినం ఆ
మరి చేయించుకుంటున్నారా
ఆ చేయించుతామండి
హు ఎందుకంటే పెయిన్ ఎక్కువ ఉంటాది కదా మరి చేయించుకోవట్లేదు మరి
అగో చూస్తుంది కొంచెం హాస్పిటల్ బెనిఫిట్స్ చూసుకోవాలి కదా మనం
మ్ హు మ్ ఓకే
హు మళ్ళా ఆరోగ్యశ్రీ కార్డు మీదనే చేస్తారంట సిద్దిపేట దగ్గర
మ్మ్ హు
అక్కడ హాస్పిటల్ కూడా చాలా బాగుంటదంటా
మ్మ్ హు
త్రీ డేస్ ఉంచుకొని చేసి పంపిస్తారంట అనెస్ అంటే సరేలే అక్కడికే వెళ్దామని చూస్తున్నాం హు ఉ అయిత్
ఇప్పుడు ఇగా కొత్తగా కిడ్నీ స్టోన్స్
హు మన డిస్టిక్ ఉండే కదా అక్కడికి వెళ్ళి మొన్న తీయించుకొని వచ్చింది అక్కడ కూడా ఉంది పెద్ద గవర్నమెంట్స్ అస్ పటల్ హు అక్కడికెళ్ళి హు అక్కడికేళ్ళి చూయించుకొని ఓచ్చింది హు అయితే యైయిటీన్ కి రమ్మనదంట మళ్ళీ ఒకసారి స్కాన్ తీస్తాం అమ్మా అని
హుమ్మ్
హు
ఇప్పుడు ఇగా అన్ని అన్నిట్లల్లో ఇప్పుడు కొన్ని రోజులు షుగర్ బిపి బిపి కొలెస్ట్రాల్ అన్నారు మల్ల ఇప్పుడు క్యాన్సర్ కిడ్నీ స్టోన్స్ అంటాండ్రు మళ్ళీవి కొత్తగా లివర్ లివర్
హు ఎక్కువ ఆ ఆ ఇప్పుడేమో హాట్ స్టాక్ అన్నారు
హు ఆం స్ట్రోక్స్ అన్నారు అప్పుడు షుగర్స్ ఫస్ట్ అన్నారు తకి స్ట్రోక్ అన్నారు ఇప్పుడేమో కిడ్నీ స్టోన్స్ క్యాన్సర్ అంటున్నారు ఇగా
బాగా క్యాన్సర్ ఎక్కువ అంటారు ఇంకా
ఆ క్యాన్సర్ ఇన్ ఇంటికొ ఒక్క కేసన్నయ అన్నా వస్తుందట ఇంక కొన్ని టూ థౌసండ్ ట్వంటీ యైట్ వచ్చే వరకి
అంతే అంట ఉం క్యాన్సర్ అ మెడిసిన్ లేదు మళ్ళా దానికి తెలుస్తుంది ఇంకొన్ని రోజు అయితే మేము చచ్చిపోతాం అని
యాక్చువల్ ఏందంటే ఇప్పుడు మనకు ఫస్ట్ స్టేజ్ లో తెలవట్లేదు చిన్నగా ఉన్నప్పుడు తెలవట్ దాని సిటమ్స్ బయట పెట్టట్లేదు పెట్టినా కాని మనం అల్సిపోయినా కదా మనం పట్టించుకోవట్లేమా ఆ సిమ్టమ్స్ ని
అవును మెయిన్ అది
ఆ మన సిమ్టమ్ ని పట్టించిపోయే కాలే కదా అన్నదినండేదేమో బాగా నడిచినందేమో అట్ని వదిలేస్తున్నామో మోషన్స్ పం టాప్లట్ వేసుకొని చల్లార పెట్టుకుంటున్నా ఆ పెయిన్ని కానీ వచ్చే వారికి తెలివట్లేదు అసలు అసలు అది క్యాంసర్ అంటేనే చాప కింద నీరు లెక్క అన్నమాట తెలియకుండానే ఇదవుద్ది ఉ మా తమ్ముడికి అదే మా తమ్ము లేడు తరురు తమ్ముడు ఆ వాడికి కూడా అంతే ఆ హాస్పిటల్ పోయినంక ఊమ్ లివర్ క్యాన్సర్ అనామట ఒక చూసిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అందులోనే చనిపోయిడు వాటికి కీమోస్ కూడా చే జస్ట్ ట్వంటీ ట్వంటీ వన్
ఆ చాలా చిన్న ఏజ్ హు మనిషి కూడ భలే ఉన్నడు వ హై టూ
హు కటౌట్ మంచిగా వ సేయల్ డాడీ ఏ ఆయన కన్న ఇం కొంచెం లడ్డుగా ఉంటాడేమో వనీ
ఆహా ఓ మ్మ్ హు కొడుకు జనిపి పాప పెద్దదా
ఆ పాప పెద్దది
మ్యారేజి అయింద పాపది
చేస్తారుటా అ
ఊమ్
పెనాలో పకోబడతుది
హ అంతేనా పెద్ద పాప ఎప్పుడు వస్తుంది ఏ టైమింగ్స్ వస్తుంది మళ్ళా
ఫోర్ క వెళ్ళి తీసుకురావాలి నేన వెళ్ళి మళ్ళా
ఊమ్ తగ్గేనేనా స్కూలు
హాఫ్ కిలోమ కిలోమీటర్ ఉంటారు కిలోమీటర్ కొంచెం తక్కువ ఉంటంది
మీరు వెళ్లి రోజు తోలేసి తీసుకొని వస్తారు మమ్మల్ని
అఐసుకో వస తీసుకెళ్తాయి ఈ ఈమ కూడా తీసుకొని పోతా
ఆ హమ్ చదువుతుందా ఏదన్నా వస్తున్నాయా చెప్
ఆ చవితే చదువుతది చదువులో ఇప్పుడైతే ప్పర్ ఉంది ఏబీసి లండడ్ వచ్చు స్మాలిస్ట్ స్మాల్ బీలు కూడా ఎఫ్ వర్కు రాస్తుంది
ఆ ఎని ఎన్ని ఇస్ ఇప్పుడు త్రియా త అండ్ఫ ఫోర్ ఫోర్ రన్నింగ్ మా పెద్ద బాబుకు ఆమెకు మంచి డిఫరెంట్
ఆ మంచి డిఫరెంట్ చిన్న బాబుకి కూడా మంచి డిఫరెన్స్
వీళిద్దరికైతే వన్ మంత్ డిఫరెంట్ అంతే వాళ్ళకి ఎన్ని మంత్స్ తెలియదు
ఉమ్ ఏ ఏ ఇయరు ఇయర్ మంత్ ట్వంటీ వన్ మంత్ అక్టోబర్ ఆ ఆహా అయితే ఈ పెద్ద ఈమె సెప్టెంబర్
ఆహా సెప్టెంబర్ అయితే ఆమె పెద్ద అవును
ఉమ్ పెద్ద పెద్ద చిన్న ఇక్కడ చిన్న మీ చిన్నాయన పెద్ద
ఉమ్ ఉ కానీ నేనేమో ఎల్కేజి లేపిచ్చిన పాపం మా ఆయన బాగా
రెన్స్ ఏ
అంతేనా డేస్ ఆ మంత్ ఆ
మంత్ మంత్ ఏ ఇప్పుడు నీకు టూ థౌసండ్ ట్వంటి యా
ట్వంటీ వన్ ఏ జనవరి ఎయిట్
జనవరి ఎయిట్ ఏనా నాది సెవెన్ సెవను
ఎప్పుడు అదే ఇదా
ఉహుహు ఆ నెక్స్ట్ డేనే అవునవును నెక్స్ట్ డేనే మన్నా అది అవును మర్చిపోయా నేను నెక్స్ట్ డేనే ఉమ్
ఉహుం
టూ థౌసండ్ వన్ లో సేమ్ ఇగ వన్ మంత్ గ్యాప్ తోటి పిల్లలు
ఉమ్ పిల్లలు కూడా అంతే ఫస్ట్ మీకే తర్వాత నాకు స
వన్ అండ్ హాఫ్ మంత్ పెద్దోళ్ళ ఓకే చిన్నోళ్ళు కూడా వన్ మంత్ డిఫరెన్స్ అం
ఆ చిన్న అయితేనేమో అ అక్టోబర్ ఫోరు
అక్టోబర్ ఫోర్ ఈవెన్ నవెంబరు థర్టీన్
ఉమ్ అంతే ఇగ మంత్లు ఉమ్ మంత్లు డిఫరెంట్ ఏ ఉమ్ అంటే మీకు ఈ ఎట్లా మేనత్తనా
ఎవరు చనిపో ఆహా కాదు మేనత్త తే ఇంకా మేన త్తే ఇంగ
కాదా
మ్ హు కాదు జస్ట్ రిలేటివ్స్ అంతే అహా లేదు జస్ట్ రిలేటివ్స్
వాళ్ళు మా వా మా ఇప్పుడు మా వదిన వాళ్ళు మెనోళ్ళు ఇప్పుడు అదే మా ఇంటి పక్కనోళ్ళు మెనోళ్ళు
ఆహా ఇంకో పెద్దమ్మా మొన్న హెల్త్ బాలేదనదిలా
ఆ హెల్త్ బాలేన్నోళ్ళు వాళ్ళు కోడలు అత్త మేనోళ్ళు
ఆహా అయితే వీళ్ళు కాదేమో ఇక వాళ్ళ ద్వారానే మీకు రిలేషన్స్ కాబట్టి సెట్టయింది
వాళ్ళ వాళ్ళ కూడా ఏం కాదు మాకు ఆ ఇప్పుడున్నారుగ మా ఇంటి యెనకోళ్ళు
ఆ
వాళ్ళతో రిలేషన్స్ వాళ్ళతో రిలేషన్స్ మా నాన్నమగతో కూడా రిలేషన్స్ ఇప్పుడు ఆ ఇంటి యెనకున్న నానమ్మ మా నాన్నమ ఎట్లనో ఇప్పుడు మా వదిన వాళ్ళ అత్త మా నానమ్మ కూడా అట్లా రిలేటివ్స్
ఆహా అట్లా రిలేటివ్స్ అయి రా ఎటైతే ఎంది మంచి లా ఎటైతే ఏముంది మంచి లక్కీనేగదా గవర్నమెంట్ ఎంప్లాయ్
గవర్నమెంట్ అయిపోయిన పెళ్ళి అయిపో వచ్చింది కదా పెళ్ళి ముందయితే రాలే కద అఫ్ అంటే నాదని అనుకోనులే నా పిల్లలది అనుకుంటా మనదే అనుకుంటే పెళ్లి కాంగనే వస్తే మనదనే అనుకుంటాంగా ఒకవేళ మన లక్కీ అయినా కూడా మనం చెప్పుకోలేము అనరు కూడా ఎవరు
అనరు నువ్వు వచ్చినాకనే వచ్చిందని అంటార అనరు
బాగుపడ్డడా అని ఎవరన్న అంట్రా
అన్నరు పడ్డరా అంటారు అయితే పెద్ద పాప లక్కీ అనుకో అంతేనా చిన్న పాపనా
ఏమో ఇద్దరిది లక్కీయే ఎందుకంటే పెద్దామది ఆ కొంచెం ఎగ్జామ్స్ రాసే ముందు సీట్ ఆ ఈమె పుట్టక ముందుకే వచ్చింది ఇమె ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు వచ్చింది
మహా పుట్టినంకనే ఇగ అహ అదే అయితే పెద్ద పాప లక్కీ అమె టినాంకోచ్చుందని అనేసి అంటారు
ఆ అ అయిద్దలకి ఇమే కడ్ పులో ఉందని ఈమెనే ఎక్కువంట్రూ
అంతేనా అహ నేను దాకముందే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలి అనుకు
ఆ ఆడపిల్ల ననీ ఒతన అనేస్ సి గవర్నమెంట్ జాబ్ తెప్పించుకున్నద అ
అదే అదే
ఇగ పెద్ద పాపక్ కేందంటే ఈ ఎగ్జామ్ రాసే రోజు బాగా గో కొంచ సీరియస్ అయిండే హాస్పిటల్ అడ్మిట్ అయిండే ఎంత ఆ ఆ అ తెలియదు ఇంకా అయినకు
ఆహా ఏదో చ్ వేడిది టీ ఏమో పడి ఆ ఇట్లా అయిందనీ అన్నారు కదు అదే ఆ ఓకేలే సరేనా
తెలుసుంటే ఆ సరే ఓకే బాయ్
ఆ బాయ్